హలో
చెప్పండి
తిన్నార
ఆ తిన్నాం మీరు తిన్నార
ఏం చేస్తాన్నారు
ఏంజేయలేదన్నా ఆడికి ఇడికి తిరుక్కుంటున్నాం
అవున మేము ఇందాకె తిన్నాము మ్ పండుగ ఎలా జరిగింది
బానే జరిగింది మామూలే కదా ఉగాది ఏం జరుగుతది పచ్చడి చేస్తాము ఇగ ముగ్గులు పూజలు ఏం వంటలు అంతే మీరు ఎట్లా చేస్తా
అంత చేసాము గుడికెళ్ళొచ్చాము తిండం పడుకోవడం ఆటలు అలా ఏం జరగవా మీ సైడ్
ఏంది
ఆటలు అలా
ఏం మాసేడ ఏం జరగవు
ఆవు
మా ఊరు పక్కన ఆయి తే అట్లా జరుగుతాయి
ఆ మరి శ్రీరామనవమి ఉంది కదా కాలేజ్ లో ఫెస్ ట్ జరుగుతోంది
ఆ
పోలేదు
మా కాలేజీ లో గుణా టూడేస్ చదువుతదండి ఫస్ట్
అవునా
మ్మ్ మేము పోయినామండి టూ డేస్ ఇవెంటండి
అవునా
మ్మ్ సెలబ్రిటీస్ వస్ చారు రూవేచ్ ఒక రోజుడీజే
మ్మ్ మ్యూజికల్ నైటు
హ్మ్
గెస్ట్ హౌస్
శర్వానంద్
అవునా
ఓహో ఈమధ్య బజాస్ టీమ్ వాళ్ళు వస్ టార
అవును హ్మ్
వస్తన్నయ్ డబ్బులు అదే రక్ష టీమ్ మూవీ వాళ్ళ టీమ్ అంతా వస్తారంట
అవును మరి బా చేస్తస్త రయితే
దాంత డెకొరేషన్ అంతా చేసింది ఇంక రేపే గా రేపు మన్నడట్లేంటది
మరి ఇంక శ్రీ రామనవమి కి అక్కడేనా
ఆ అక్కడే అండి
ఆ
మీరు ఇంటి దగ్గరేనా
ఆ ఇంటి దగ్గరే ఇంకా ఇంకా హాస్టెల్ కదా హాస్టెల్ కదా ఇంకా ఇంకొకే సారి ఇంకా హాలిడేస్ తీసుకోవాలని
హ పండకు ఏం చేస్తారండి శ్రీరానము
ఇంకా ఆ రోజులువే ఇంకా తీపి వంటలు అన్నీ చేస్తారు గుడికిపోయి రాడం అ
ఆ
ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర అన్ని స్వామ్య ఉన్నాయి వాటిని ఊరేగిస్తారు ఆ రోజు
ఆ పానకమ అవిలేేశారు కదండి
అదే క్యారెట్ అదంతా పెసలు అవిదో చేస్తారు
ఇక్కడ పోలేదీ
ఎక్కడికి పోము గుళ్ళు గోపురాల అంతే ఇంక
ఓ
మీర ఎక్కడికి ఎళ్ళలేద
హ్మ్
మీర్ ఎక్కడికి ఎళ్ళలేదా
ఎక్కడికి పోలేదండి పోవాల్ అనుకుంటే
హ్మ్ పెట్
ఏయినా పోయిన ఒక ర గుడుకి పోయేసి ఆ ముకోని వస్
అవును అని మూవీస్ చూడలేదా కొత్తవి
కొత్తవి ఏం చూడలేద్ మగాయితే వస్ తనే మూవీస్ చూస్తంటి ఈ సారి ఏం చూడలేదు మీరేమన్నా చూసారండి మూవీస్
లే మేడ్ ఇన్ కొరియా హాఫ్ చూసానండి
బాంద
అ బానే ఉంది హాఫ్ చూసా ఇంకా హాఫ్ చూడల
హ్మ్ ఓకే మరి
హ్మ్ చూడాల ఇంకా
కొ అప్పుడు కొంచెం మరి అంటె అ ఇంగాదు
అదే పవన్ కళ్యాణ్ మూవీ వచ్చింది చూళ్ళేదాన్ని
ఇవ్వాళ ఏడి ఏం అంటాం బాలేదంట
ఆ
అంతేం బాలేదు అన్నారు మూవీ అందుకు
పబ్లిక్ దాకా
ఆ పబ్లిక్ దాకా
ఇంకేమైనా ప్రాజెక్ట్స్ అట్లా ఏం చేయలేదా కాలేజీ లో
హ్మ్ ఇంకా నీకు సాయిల్ పైన
ఆ
సాయిల్ బిటెక్
హ్మ్ ఏ కాంపోనెంట్స్ వాడినారు
ఈ ఎ స్పిి తర్టీ టు సాయిల్ మాయిశ్చర్
ఆ
మీరేమన్నా చేసారండి ఈ ప్రాజెక్ట్
మేము ఐ ఓ టీ బేస్ బస్ మానిటరింగ్ చేద్దామని ఉన్నాము పూ ఇంకా ప్రాసెస్ అట్లా ఉందండి
హ
కాంపోనెంట్స్ అన్ని తెచ్చుకున్నారు
ఆహ లేదు ఫస్ట్ కోడ్ అవన్నీ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత తెచ్చుకుందాంని అనేసి ఏం కాాల ఈఎస్పి థర్టీ టూ రెండు సెన్సార్లు చాలు
మా వారు మా వాళ్ళ అప్పుడే కాంపోనెంట్స్ అన్ని తెచ్చుకున్నారు
అదే అది ఎగ్జిక్యూట్ అయ్యి వాక్వీలో కనెక్ట్ చేసి వాళ అవుట్పుట్ వస్తే తెచ్చి కనెక్ట్ చేద్దాం అనుకున్నా
అ
అ
ఇంగ వర్క్ షాప్స్ ఎట్లా ఏంటి ఇవి జరగలేదండి కాలేజీలో
ఆ జరిగినాయి ఎంబడ
అ
ఊ.... అది వన్ వీక్ జరిగింది. ఇంకా సాఫ్ట్ స్కిల్స్ జరిగింది వన్ వీక్ బాగా చెప్ క్కరు
ఊఊ
ఊ ఇంకా సాఫ్ స్కిల్స్ కి నాంది ఫాౌంండేషన్ వాళ్ళు చరువు ఇంకా ఇంటర్వూ గ్రూప్ డిస్క్.. కృష్ణజామ్ ఇంటర్యూ అటు పటేరు అవన్నీ చెప్పు రు
ఊ
ఊ ఇంకా యాక్టివిటీస్ చేయించారు కొన్ని
ఆ
ఉ
ఏమేమి చెప్పిచ్చారు అండి యాక్టివిటీస్
అ జస్టీ మేనక్టివిటీ, పామక్టివిటీ ఒకే అనేసి నెక్స్ట్ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ జస్ట్ మోడల్ గ్రూప్ డిస్ షను
ఉ
ఇం ఇంకేదన్నా ఒక టాప్ ఆ అ చెప్ అం అంటే ఎలా అంటే మామూలుగా క్లాస్ లో చెప్ప చెప్పాలంటే మా ఫ్రెండ్స్ అందరు భయపడేవాళ్ళు అందరి ముందర ఎట్లా మాట్లాడే స్టేజ్ పైన అనేసి ఇంక ఇప్పుడు నాంది ఫౌండేషన్ వాళ్ళు వచ్చినప్పుడయితే ఏం భయపడల ధైర్యంగా అందరు మాట్లాడుతున్నారు బాగా స్టేజ్ పైన
ఊ అంతే వాళ్లు అందరిని పిలిపించి మాట్లాడిస్తరు.
ఆఆఆ ఆ అయినా క్లాస్ లో కూడా పిలిచిన వచ్చేవాళ్ళు కాదు గ గలిస్తా చచ్చి మాట్లాడేస్తున్నారు బాగా
ఉ వాళ్ళు పిలిచిన వాళ్ళు ఖచ్చితంగా రావాల లేదా
ఆ రావాలంటే క్లాసుల్లో రారు. కదా ఒక సెక్షన్ వాళ్ళున్నా కూడా తెలిసి అందరూ ముఖాలు చూసే వాళ్ళైనా రారు అదే వె డిఫరెంట్ సెక్షన్ లో ఉన్నా కూడా బా ధైర్యంగా వచ్చి మాట్లాడ
హ
అంటే ఒకే సెక్షన్ అంతా వేర వాళ్లే కదా మరి ఏమన్నా అనుకుంటారు అని
ంకా ఇం మనకి ఒకేళ జాబ్ వచ్చిన వర్క్ ప్లేస్లొ అందరితో మాట్లాడాలి కదా
ఆ
ఎందుకు పోలేదండి పరిస్థితి
ఏంలేదు ఇంకో
ఈ కాలేజ్ ఏదో జరుగుతుంది అన్నారు
ఆ జరుగుతాంది అ మ స్టీరా చూసుకొని పోదాంలే అని పోలేదండి ఇ జదానా
ఎక్కడికి పోలేదడి ఫ్రిడ్జ్కి అట్లా
గు గుడికి ఇక ఇంటి దేవుడికి పోయివచ్చినమ్ అంతే ఎట్లాన్నా ఇంకా రేపు మర్నాడట్ల వు
నా ట్రిప్స్ అయితే ఫ్రెండ్స్ తో బాగా పోవచ్చు కదండి
అదే పండుగ పోతే ఒకసారి ట్రిప్ వేసుకొని పోవాలి ఇంకేంటండి
ఏ
ఉ చెప్పేదనా ప్లాన్ చేయండి మరి
చెప్పండి ఆర్కైను మద చెతన్నా
కేరళ తిరుపతి అన్న బీచెస్ ఇంకా టెంపుల్సు కావ లా ఎద్దమ్మా ఆ
అరుణాచలం అయితే ఇగ బీచ్ లో కూడ బాగుంది అఓ
సరే అండి ముందునా
ఉ సరే బాయ్
బాయ్